హ చెప్పండి
హలో సాయిరుద్ధిక్. హలో హలో హలో
హలో
వినిపిస్తుందా, ఎందుకండి మాట్లాడట్లేరు.
ఉంటే సార్ మీరు మాట్లాడే సిగ్నల్ లేనట్టుంది ఉంటుంది ఇక్కడ బయటకి వచ్చాను.
ఓకే అండి తిన్నార
తిన్నాం
ఎంటో సౌండ్సు ఉప్చ్ తిన్నం
మీకడా ఎల్పిజీ షార్టేజ్ ఉందా అండి.
ఉందండి మాకు టిఫన్ కూడా పెట్టట్లే సరిగ్గా.
మాకైతే వారం నుంచి అదే ఇడ్లి, ఉప్మా తింటానే తింటలేదు అస్సలు.
మాకు కూడా అంతే
ఇప్పుడు మా హాస్టల్ లో కట్టెలుతేచ్చారు కట్టెలపొయ్యి పెట్టారు.
ఓహో
సరే చాలా ఆశ్చర్యం ఉందన్ చాలా హాస్టల్స్ నిన్న కట్టల పొయ్యి తెచ్చారు.
అవును
కట్టలు తెచ్చారు, కట్టలు ఇప్పుడే డెలివరీ చేస్తారు అ బా క్రికెట్ ఆడతారు ఇంకా
ఊ
మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో బాక్స్ క్రికెట్ ఆడారా.
లేదండి నేను క్రికెట్ ఆడను
హ
మీరు ఆడారా
బాక్స్ క్రికెట్ ఆడలేదు, గాని బయట ఆడుతాం.
ఓకే
- అందుకోలేనప్పుడు ఆడాను మొన్న వెళ్ళారా ఉగాదికి ఇంటికి.
వెళ్లామ్
ఉగాదికి కదా బస్సెస్ చాలా రష్ ఉన్నాయి.
అవును
ఎలా వెళ్లారు మీరు ట్రైయిను
లేదండి బస్సే.
ఆ
చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాం, ఇబ్బంది పడుతూ వచ్చాం.
హు హు
వచ్చేటప్పుడు వర్షం కొట్టింది. మొత్తం తడిసి పోయా
హు హు
మీరు
నమ్మా కార్ లో వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ
ఏమీ అయింది ఏం చేస్తున్నారండి
ఉన్నాయ్ ఖాళీయే
మీకి ఏ హీరో ఇష్టం
అల్లు అర్జున్
ఎందుకండి యాక్టింగ్ ఎ ఇన్వెస్ట్ లేదండి చెత్త యాక్టింగ్ అంతా.
మీకు నాలెడ్జ్ లేదా అండి.
ఏంటండి
అందుకే అందుకే చాలా అవార్డ్స్ వచ్చాయి నేషనల్ అవార్డ్
పైసలు ఇస్ తేవరైనా ఇస్తారండి అవార్డ్స్
అవార్డ్స్ ఎవరి ఇయలా
ఇస్తారండి
ఇయర్ ఇక ఎయిత్ కి రేసుగుర్రం రిలీజ్ ఉంద్ అది చాలా అప్డేట్స్ వస్తాయి యూట్యూబ్ల నుంచి ఏ ఇప్పుడు దురంధర్ కూడా దాటలే అల్లు అర్జున్ పుష్పరిక అట్లుంది అట్లా సెట్ చేసి పెట్టాడు అల్లు అర్జున్
ఉమ్
ఇస్ పుష్పటులో మ మరియంత స్టోరి ఏమి ఉండదు వానికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చూపెట్టిండు పీక్ నెగటివిటీతో ఎయిన్ హండెడ్ క్రోర్స్ కొట్టాడంటే మామూలు విషయ కాదండి.
ఓకే అండి నాకు నాని అంటే ఇష్టం అండి
నానీ సినిమాలు బానే ఉంటాయి కానీ కొన్ని సినిమాలు బాగుండేవ్ బలే బలే మగాదేవోయ్ అవి నచ్చాయి నాకు
అది బాగుంటది కామెడి.
నాకు యాక్షన్ మూవీస్ కృష్ణార్జున ఇద్దాం గ్యాంగ్ లీడర్ ఇవి చాలా నచ్చాయి.
ఓహో
ప్యారాడైస్ కొత్తగా ఉంటది కాని ఏమైద్దో
చెప్పలేమండి కానీ డెఫినెట్లీ ఏ హిటో
అనిరుద్ మ్యూజిక్
ఉ
ఆయాషర్ పాట చాలా పాపులర్ అయింది
అవును మొన్న కాన్సర్ట్ లో కూడా మొత్తం అదే సాంగ్
అనిరుద్
నాని వచ్చాడు
అనేధర్ కన్సెట్ కచ్చాడట
అవును
మా మామూలుగా టికెట్ ప్రైస్ సి క్స్ థౌజండ్ నుంచి అరౌండ్ టూ థౌజండ్ రాకుంది అనిరుద్ కాన్సెట్ కి
థౌసండ్ అండి ఎం మాట్లాడుతున్నారు
చలి టెన్ థౌజండ్ మధ్యలో ఉంది అంటున్న
పర్సు ఒక క్రోర్స్ లా లచ్చుంటది ప్రాఫిట్ మీరు వెళ్ళారా
ఆ అంత రిచ్ కాదండి నేను
ఎప్పుడు ప్యారాడైస్ రిలీజ్ అండి
ఆగస్ట్ లో అండి
వెళ్తారా
వెళ్లాలనుకుంటున్నామండి.
ఉహు నిన్న మీ దగ్గర వర్షం కొట్టిందా అండి
చా నిన్న కొట్టింది అందుకే పవర్ పోయింది పవర్ లేదు రాత్ర అంతా
ఉహు మీ సోలారు కాదా
సోలార్ అయితే వర్షంక ఎట్లా వస్తదండి
మా మా హస్టల్లో ఉండే కదా
మీది వేరే అంటా మొత్తం
ఉహు
మహేష్ అన్న చెప్పారు
ఉహు
ఉం
ఫేవరెట్ హీరోయిన్
ఎవరూ లేరండి నేనే
మీకు
రష్మిక
అమసా పోతామండి నేను
ఇంకా
ఎందుకండి
పెళ్లయిపోయిందన ఇష్టమా
పుష్ప సినిమా తెచ్చినప్పటించెల్లి నచ్చింది
ఓహో
అంతేనా అల్లు అర్జున్ అన్నని పాపులర్ వేసేస్తాడు గదా హ్మ్
ఇంకా
మీరు పెళ్ళి చూసార వాళ్ళ వీడియోస్
చూసాను చాలా లైక్స్ వచ్చాయి దానికి
ఇగ
అల్లు శిరీస్ మ్యారేజ్ చూసారా వాళ్ళ వైఫ్ డిఫరెంట్ గా ఉంది
సరే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది
ట్రోల్ అయిపోతుంది పాపం
అవును
పెళ్ళిలో అంత ఏం ఏర్పల్లే కానీ బయట ఎక్స్ప్రెషన్స్ వామ్మో
ఫా తెలీదు అట్ల ఎందుకు బిహేవ్ చేస్తుందో
సేమ్ మీలాగనే ఉంది
ఉమ్ థ్యాంక్స్ అండి నన్ను ఎప్పుడు చూసారు మీరు
చూడలే అట్టిగానే అంటన్న
అన్ నిద్రోచ్చేస్తుందండి
అప్పుడే
మార్నింగ్ మార్నింగ్ లేసాను కళ్ళు మూసుకుపోతున్నాయి
ఎందుకండి
ఇంకో వర్క్ షూట్ రాయాలి ఒకటి మూరు రాసాను
ఇప్పుడే ఒకటి రాసాను మీకు ఫోన్ చేసాను
నేన్ త్రీ రాసా ఒకటే పేజ్ మాది
మాది సిక్స్టీన్ పేజెస్ అట్లా ఫైవ్ పేజెస్ రాసిన మీకు ఫోన్ చేసినా ఇంట్రెస్ట్ రావట్లే వర్బ్ క్షాయిపోయినయ్
ఆ వట్టిగా వేస్ట్ అయిపోయినయ్ రేండు
మ్
నాకు కావాలి ఇప్పుడు ఒకటి ఎట్లా విడుస్తాబా ఏదో ఇంస్టాగ్రామ్
ఇంకా అండి
చెప్పాలి
ఏం తిన్నారు వల స్పెషల్
మష్రూమ్ బిర్యానీ అండి
ఫస్ట్ టైం ఆహ్
అ అవును
ఎలా ఉంది
ఓకే పర్లేదు తినొచ్చు
హ్మ్ హు
మీరు ఎప్పుడైనా తిన్నారా మష్
చిన్నగా అనుకుంటున్నా కర్రీ తిన్నానుకుంటా పీసెస్ తీసేసి తినలే
అవునా మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన
వెజిటేరియనే గాని తింట నాన్ వెజ్ కుడా అట్ల పని ఏం లేదా ఆ రిస్ట్రిక్షన్స్ ఏం లేవ్ తినాల అనుకుంటే తింటా బట్ నాక్ అంత ఇష్టం తో తినా జస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్లినప్పుడు అలా
ఇష్టం లేనప్పుడు ఎందుకు తినడం
ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అలా తింటె తినేస్తా మళ్ళీ ఎప్పుడు తినం కదా మనం అంటే సింగిల్ ఏదైనా తినబుద్ధి కాదు
ఆ
ఆ అట్లా ఫ్రెండ్స్‌తోని తింటం
అవునా అండి
హ్మ్ బిర్యానీ కాకుండా మండీకి వెళ్లినప్పుడు అట్లా
ఓకే అండి మరి బాయ్
బాయ్ అండి